నమస్ ఏం చేస్తున్నారండి?
మేము మేము ఒకదా మెట్ల పైన కూర్చొని పావురం సేద తీరుతుంటే చూస్తున్నామండి.
ఒక పావురమే ఉందా అండి?
ఒక పారె ఉందండి.
మీరుతో అయ్యో మెకేమైదండి, మీకు పెళ్ళయిందండి?
లేదండి మేం ఇంకా కుర్ర వాళ్ళమే.
మీకు మీకు మీ భార్య ఎలా ఉండాల అని ఏమన్నా కోరికలు ఉన్నాయ అండి?
పెళ్లే వద్దనుకున్నానండి.
నిజంగాన అండి?
నిజమండీ
ఇది గుర్తు పెట్టుకోండి. మీతో మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మాట్లాడతారండి. కాసేపైనా తరువాత హుం
చెప్పండి
ఇంకేంటండి
సర్లే అండి తిన్నామండి గో మా స్నేహితురాలు గోంగూర తెచ్చిచ్చారు. బహు బాగుంది. అది కారం కారం ఉన్న ఉన్ ఉన్న తర్వాత నిన్న రవ్వలడ్దు తెచ్ చ్చారండి అది కొంచెం కోరుక్కున్న కుంగా ఉందండి
అయినా కూడ మీరు నిజంగ చే నిజం చెప్పండి మీ స్నేహితురాలైన వారు మాకు మాకేదో తేడాగా ఉంది.
అవునండి మా స్నేహితురాలే వాళ్ళు
నిజం చెప్పండి బాబు
ప్రతి అబ్బాయికి అలాంటి స్నేహితురాలు ఉండాలండి.
అదే అండి నిజం చెప్పండి నీ స్నేహితురాలేనా లేకపోతే ఇంక ఏమైనానా?
మా స్నేహితురాలే అండి
అబ్బో
హ్మ్
సరే అండి
హ్మ్ మేము వాషింగ్ మిషిన్లో
హ్మ్
బట్లు ఉతికే యంత్రంలో మేము మా ఆ చెప్పులు వేసామండి.
షూ షూసా అండి, చెప్పులా అండి?
రెండోటే అండి
హ్మ్
అవి బాగా ఉతికాయి గానీ ఈ యో ఏయ్యగోడదని చెప్పారంట అండి ఇక్కడ.
ఉహు ఎందుకండి?
ఏమో అండి ఏయ్యగూడదు అన్నారంట. అందుకని వెయిట్ చేస్తాన్న ఉతికే బయట ఉతుక ఉతికే కానీ లోపల చెత్త చెత్త అండి లోపల ఉండే చెత్త ఆన్ అన్నిటికి అంటుకొని బట్టలకి వాటికి ఆన్నిటికీ కొంటుంది అండి ఆది
టబ్బుకి టబ్బు అనేది ఒకటి ఉంటదండి దాన్ని క్లీన్ చేయడం వల్ల మీకు బరాబర్ అండి
ఇం చేసి అవును ఖాళీ లేదండి
హ్మ్
ఇందువల్లనా మీ ఉ అందువల్ల మేము చే చేసే సమయం లేదండి మాకు ఆ రోజు మాకు జ్వరము
వారికి చెప్పండి మీరు మీ ఓనర్ గారికి వారికి చెప్తే వాళ్ళు చేస్తారు కదండి టబ్బు క్లీనింగ్ అనేది చెయ్యమని చెప్పండి
హ్మ్ మేము మా పాత నివాస గృహం నందు మేము మేమే చేసుకుంటాం అప్పుడు అంటే మా పక్కనే అండి అది
అవునవును అవునండి హ్మ్ మరి ఇప్పుడు ఏంటండి
ఇప్పుడు పై ఫ్లోర్లో అండి
అయ్యె ఎంత కష్టం వచ్చిందండి మీకు
హ్మ్
హ్మ్ హ్మ్ ఇంకేంటండి ఎలా ఉన్నారు ఎలా సాగుతుంది
చెప్పాలండి
మాది ఏముందండి మాములుగానే మేము చాలా నిస్పృహకి లోను అయ్యామండి మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు
ఎందుకండి
అదేంటో అండి మనం వద్దు అనుకున్నది మన దగ్గరికి ఎందుకు వస్తదో అర్థం కాదండి
అవునా అండి
విరహం నాకు ఒద్దు నేను ఒక రోజు సఫర్ అయినాను మళ్ళ ఇంకో రోజు అస్సలు
ఓహో బాధించబడ్డారా మీరు ఎందువల్ల బాధించబడ్డారు
మీక్ మీకు అదే చెప్తున్నా కదండి శే శనివారం ఏమో అండి
ఉ
నేను మా అమ్మగారు వేరే ఆంటీ గారు మాట్లాడుకుం మా అమ్మ వాళ్ళు ఇద్దరూ మాటాడు నేను ఊరికే మాట్లాడుకొని నవ్వుకుంటున్న అండి వాల్ మాట్లాడుతుంటే
ఓ
ఆడవారి మాటలు ఎలా ఉంటాయో తెలుసు కదండి మీకు
అవునండి
అలా మాట్లాడుతుంటె నవ్వుతూన్నాను అండి సడన్ ఉవ్వా జస్ట్ మా అమ్మ ఈడ అండి మా అమ్మకు స్ట్రైట్గా అంటే ఆ పక్కకండి నేరుగా ఆ వొచ్చేసారండీ వా వారు వారి వైప్
ఉ
నిమిషానికి నాకు ఒళ్ళు ఒనికేసిందండి
ఎందుకండి
అది అంతే అండి
వాళ్ళు వదిలేసి వెళ్ళినప్పుడు మీకేమండీ
వదిలేయడం వదిలేయడమూ పట్టుకోవడం మ్యాటర్ కాదండి వాట్ ఎవర్ అది అదీ
మొదటిసారి మన జీవితంలోకి ఏదొచ్చినా దాన్ని మనం గట్టిగా గుర్తుపెట్టుకుంటాం అది మనిషైనా వస్తు ఓ ఏధైనా అండి
మ్
ఇప్పుడు మీరు మీరైనా అంతే కదండి
అంతే అండి కానీ ఒకరు వదిలేసి వెళ్ళిన తర్వాత మనం పట్టుకోకూడదండి
పట్టుకోడమంటే మన మనం వారితే ఎల్లి మాట్లాడ్డం లేదు కదండీ
మ్ సరే అండి మీరూ మీ కిటికీ ద్వారం తెరుస్తార
లేదండి మేము తెరవమండి
ఎందుకండీ
మా అందమును చూసి ఎవరైనా ఆశ్చర్యపడతారని భయం అండి
ఏం కాదండి తెరవచ్చును
నువ్వు మాక్ కనిపిస్తున్నారండి గ్రీను గ్రీ ఆ ఆకుపచ్చ రంగు వేసుకున్న ఒక అబ్బాయి అందముగా ఉన్నారు వారు ఎవరితోనో మాట్లాడుతున్నారండి
ఓహో శుభం స్నేహితులతో మాట్లాడతా ఉంటరు లేకపోతే ఎవరితోనో మాట్లాడతా ఉంటారండి
ఏంటో ఈ కాలంలో ఎవరిని స్నేహితులు అనుకోరు
ఊ పూర్తిగా దిగివచ్చునండి
మూసేయ్ వచ్చండి
సరే అండి నేను మూసేస్తున్నాను
మేము కూడా మేము చదువు చదువులో పెట్టిన పరికారములను పరికరాలను పెట్టుకుని మాట్లాడదాం అనుకుంటున్నామండి
ఏంటండీ
చెవిలో పెట్టుకునె పరికరాలను పెట్టుకొని మాట్లాడదాం అనీ కుంటున్నామండి
వాటి వల్ల మీకు శబ్దములు వస్తాయా
అవునా అండి మొన్నా ఇవి మా అత్తగారికి చెవులో పెట్టుకునేటివి ఇచ్చామండీ యంత్రం
అవి పని జేయడం లే వారి ఫోన్ పని చేయడం లేదండి
మ్
మ్
ఊరికే పెట్టానండి
కాదండి మీరు ఇన్ని చెప్తున్నార్ గదా ఇప్పుడు ఒకవేళ మీరు కుడ ఎవర్నో ఒకరిని కొంచం లైక్ చేసె వాడ్ని ఇష్టపడినప్పుడు ఏదో ఒక సందర్భం వస్తది కదండీ వారు మీకు సడన్ గా కన్పిస్ అచ్చే అది గుడ వేరే వాళ్ళ తో కన్పిస్తే మీ మీ భావన ఏంటండి మీరూ అదీ ఇదీ చెప్పకండి బట్ మీ భావన ఏంటి
కనబడ్డారండీ ఇగ నేనేం జేసేదండి గమ్మున వచ్చేస్నా తలదించుకొని.
ఏన్నంట్ అసలు ఏమన్నా అర్థమవుతదా అండీ
ఏం గాద్ బాయ్సు అబ్బాయ్ నున్న కా వదిలేస్తారండి అమ్మాయిలూ కొంచం కష్టం లేండి.
కానీ ఎందుకండీ ఎప్పుడు అమ్మాయిల్ కసలు ప్రేమే ఉండదు అమ్మాయిలు ఈజీగా మర్చిపోతారనే మాటలు ఎందుకొస్తాయండి మరీ?
ఎవరన్నారండీ?
చాలా మంది అన్నారండి. నేనూ విన్నానండీ. ఎందు
అ ఆ చాలా మందిని పట్టండి పొయ్
నిజంగనే మర్చిపోలేరండి. మీరు ఏమైనా అనుకు నన్నూ ఏమనుకున్నా మీరు పర్వాలేదండీ.
అబ్బాయ్లు ఈసీ మ అబ్బాయిలు సులభంగా మర్చిపోతారండి.
బటు మేబీ ఈ జీవితం సరిపోదేమో అండీ దేన్ని మర్చిపోదంతే
హు
నేను ఎవర్నీ అంత ఈజీగా మర్చుపోనండీ మంచోళ్ళైనా చెడ్ నాద్ మాకేరు ప్రాబ్లం అ
మీరు ఏ పని చేయకుండ గమ్మున కూర్చొనేయగలరా కూర్చోగలరా?
నువ్వేం పని జేస్తున్నవ్ మలి?
ఏమో అండీ ఏదో పని చేసినట్టూ శబ్దములొస్తున్నయ్.
లేదండీ మేమేమీ పని చేయడం లేదు మేం ఆ జస్టు ఊర్కే కవర్ని అలా అన్ న్నామండీ అంతే
ఉ కవర్ సబ్దం వస్తుందండీ. మీరూ చూసీ వ్యవహరించవలసిందిగా కోరుతున్నాము. ఎంత చల్లగా ఉందండీ. ఈ చల్లదనం వల్ల మాకు మూడు రోజులు లే లేయ లేకుండ జరం వచ్చిందండీ.
ఆ నిజం జెప్పండి మీ స్నేహితురాల్ మీ చెంప పగలగొట్టినందుకు జ్వరం వచ్చింది గదండీ.
కాదండీ చలి వళ్లొచ్చిందండీ.
నిజం జెప్పండీ
అంటే బైట చెప్కుంటే సిగ్గు చేట్లు అని అలా జెప్పుకుంటున్నా అండీ
మంచిదండి
చెప్పండీ ఇంకేం విశేషాలూ హు
ఊ ఊ
మీరింత మంచి వ్యక్తి కదా మీరింత విచ్చు మీరింత మంచి వ్యక్తి గదా, మీకెప్పుడూ ఎల్లమ్మ ఎప్పుడు మంచిగా జరగాలని కోరుకుంటున్నా నేను
తండి ఉ మర్చిపోయానండి ప్రతిదీ మర్చిపోయి ప్రశాంతంగా ఉందం అనుకునే సమయం కి
హ్మ్
సరే అండి మొదటి రోజు అలా అయిపోయింది, రెండు రోజు మరీ దారుణం అండి. జస్టు రెండు అడుగులు తేడా అండి
హ్మ్ లాయి వెట్టి కొట్టు కొట్టుండొచ్చు కదా
అన్ని ఉమ్ వందల మంది ఉన్నం వేల దగ్గర దగ్గర వెయి వెయ్యి మంది ఉన్నారండి
కొట్టండి ఏం కాదు అడిగితే ఏదోకటి చేసినానని చెప్పండి
అదే అండి ఇంకా మరి వాళ్ళ భార్యతో అలా మాట్లాడుతుంటే మాకు కోపం వచ్చింది
ధన్యవాదాలండి మీరు మాతో అంత సమయం గడిపినందుకు
మీకు కూడా మా బాధను వినడానికి కూడా ఇంట్రెస్ట్ లేని మీకు వినాలనుకోలేదు కదండి బాయ్ అండి మీకు
వినే తరువాయి భాగంలో తెలుసుకుందామని వేచి ఉన్నామండి
హ్మ్
సరే అండి ద ధన్యవాదాలండి
ధన్యవాదాలండి